ఏంగండి
గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు
మేం బాగున్నామండి శుభోదయం అండి మీకు
థ్యాంక్ యూ అండి సేమ్ టూయూ
ఏం చేశారండి ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు
ఏ మీరు మీకు ఎక్కడన్నా ఇప్పుడు జ ఇట్లా ఉగాది పండు డగా మీరు ఇప్పుడు ఎక్కడన్నా జాతరకి వెళ్లారండి ఈ మధ్యలో
అ ఆహా నేను మేడారం జాతరకు వెళ్ళానుండి మేడారం జాతరకు వెళ్ళాను ఆ మన అమ్మవారిని దర్శించుకున్నాను చాలా అతి పెద్ద గిరిజన జాతర అండి చానా అంటే చానా పెద్దది ఉంటది చాలా భక్తులు ఎక్కడెక్కడో దేశాల నుంచి వెళ్ళి కోట్లాది మంది వస్తారండి మేడారం జాతర అనేది అందరం అందరం వెళ్ళామండి అందరం వెళ్ళాము మేడారం జాతర అనేది చాల పెద్దది అమ్మవారిని దర్శించుకుంటే మన పనులు ఎటువంటి పనులైనా కూడా తప్పనిసరిగా జరుగుతాయి అండి అది నమ్మకము మళ్ళా జరుగుతాయి చెప్పండి ఆ అది గిరిజన జాతర అండి గిరిజన జాతర అంటే గిరిజన దేవతలు వారు కానీ అంద అందరికి అందరికి వర్తిస్తారండి అండి అట్లా అట్ల భేదాలు ఏమి ఉండవు ఆ అందరు వేళ్లచ్చు గిరిజ నులు కాదు ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు అక్కడికి నాకు తెలువదండి స్టోరీ అంత నాకు అంతగనం తెలియదండి తెలియదండి నాకు ఉగాది కోసం ఉగాది ఇప్పుడు ఇప్పుడు ముందు ఉగాది వస్తున్నాయి కదా అంటే ఉగాది నాకు తెలుసఅండి ఉగాది
దాన్ని ఉగాది కాదండి మేమేమనుకుంటున్నమంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతే జాతరలు ఉన్నాయి కొత్త కొత్త దేవుళ్ళు ఇప్పుడు ముల్కానా లో ఉన్న ఒక కొత్త దేవు డు వెలుస్తాడంట అక్కడికి వెళ్ళారా అండి మీరు
ఆ దుల్కా ముల్కానా లో దుర్గామ్మవారు స్వయంభుగా వెలిచారు కదండి
అవునవును
అవునండి అది అది తెలియదండి నాకు మీకేమన్నా తెలుసా అండి అవగాహన ఉన్నదా మీకేమన్నా సరే నాకు కాస్త వివరణ ఇస్తారా అండి
అవునండి అయితే అక్కడ ఏమైందంటే ఈ గంగాహార తీ అని ఉంటది కదండి ఇగా గంగాహారతి ఇవ్వడానికి కొంతమంది అ లుంటారు కదండి పీఠాధిపతులు పీఠాధిపతులు ఆ పీఠాధిపతులు అక్కడికి వచ్చారట గంగ వచ్చి అచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కాన్పి ఉందిరా కనిపించేసరికి వాళ్ళు ఉ ఓ వైఫై ఇక్కడ అదేదో ఓ అమ్మవారు ఉంటారండి అట్ల శక్తి అన్ని సరి తను వెళ్ళిపోయాడంట మళ్ళీ అ ఇ ల్యాండ్
వా ల్యాండ్ మ్మ్ అ అ అ మేడం మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ వస్తున్నదండి మేడం మేడం మేడం మీ దగ్గర నెట్వర్క్ ఇస్తున్నాయి ఇస్యూ వస్తున్నది కాస్త వైఫై కట్ చేసి మొబైల్ డటా ఆన్ చేసుకోండి మేడం హలో హలో ఆ మేడం హలో మేడం మీ దగ్గర వైఫై ఇష్యూ వస్తున్నది మేడం కాస్త మొబైల్ డటా ఆఫ్ చేసుకోండి మేడం హలో మేడం మొబైల్ డేటా ఆన్ చేయండి వైఫై వైఫై కడిచేయండి మేడం మొబైల్ డేటా ఆన్ చేయ అండి హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో అ అ ఇప్పుడు ఇంకా ఇంక ఉన్నది టైము అ ఇప్పుడు చాలా జరుగు రెండు తారీఖు జాతర కదా అది ఉన్నది రెండు డు తారీకు ఉన్నది ఆ జై జయంతి అ ఇప్పుడు మాలలు ఇప్పుడు స్టార్ట్ ఇరవై ఒక్క రోజులా మాలలు అ ఇరువై ఒకటి హలో హలో హలో హలో హలో హలో హలో భవానీ చూడు ఇప్పుడు ఫ్రూటీ ఫ్రూటీ గులాబీ హలో హలో మీమ్ మీ అమ్మ మీ అమ్మనే మాట్లాడతాంది నాకు ఇనపడతలేదు వా